నమస్తే అండి, ఏంలే అండి మీరె, చెప్పండి, ఏం చెప్పారండి. ఏడండి అది హనుమకొండ దాటెత్తే అది ఓ విజయవాడ అట్లవో ఇ ఉన్నాయి ఏ క ఉన్నట్లయితే పాజిటివ్ ఇంకా అండి చెప్పా ఓకే అండి, ఓకే అండి మాట్లాడలే మాట్లాడండి నాకైతే క్వాలిటీలో ఎగ్ పప్లు ఇట్లాంటివి ఉంటాయి అంటే ఎక్కువ అది బర్గర్ బర్గర్ అవుంటందా శాండ్విచ్ బాగుంటుంది సవర్మ అంటే ఎన్ని సాలైన తింటా మీకేమిష్టం హ్మ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వన్ని ఇయాల కూడా ఎగ్ పఫ్స్ తన్నాండి రోజు ఇంటన్నా అసలు ఎగ్ పఫ్స్ కంటే స్వీట్ బన్ తినాలండి చెప్పం ఇవ మరి అది కూడా రోజు ఇంక అండి ఎవరు ఏమో అండి ఏమండి ఏమైంది ఘట్ల అద
మా
బి
బీబీ
పెట్టాయి ఎమన్నా ఉందా చూసింద్ అచ్చినంక హ్మ్ ఎందుకు వచ్చింది తెల్వదా వచ్చినాక తెల్వదా ఏ వ కొంచం లంచ్ టైం లో ఎమన్నా చెప్పండి ఈడా అండి మా పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు హా పిన్ని మాట్లాడుతుంది వాళ్ వట్ పోతు మ అది
బీబీ
చెప్పాల రండి మీరే వాయిస్ వినపడ్తలే అన్నం అయిందా అండి బజ్ అంగప్పండి పిన్ని మాట్లాడుతుందింటాడు అప్పటి నుంచి ఏ ఏమైంది ఏమైంది అనిం ఏం మాట్లాడతారు ఏమడ నాకి ఏం అర్థమైతలేదు
ఇప్పుడ
మాకేమైనా భయమా చేయాల అ ఏంది మనం పోయి చిస్యితు క మడి నా తన్ డేస్ అవును వన్ వీక్ వస్తార ఉంటది అయిపోతు బస్ కోసం వే చేసి కష్టపోతే
అవును బస్ తొందరగా వస్త ే అతుంది మీకు
హు ఆ మా ఇంట్లో కూడా పొద్దుగాలే ఇప్పుడు విినమంట తింటలే పప్పు గంత తెచ్చినా అండి మా డాడీ ఏమన్నాడు చెల్ల కూడాలా తీసుకో ఉంట లేసిిన గంత నిండా ఎవ్వరుేం లగి ల నువ్వు ఉంటా నేను ఉంటా అ మామిడి
మ మన ఏజ్లు బాగుండే చికెన్ చికెన్ తిన్నారు కదా అండి వాళ్ళు
నేనే నచ్చత పువవును వచ్చి అ కానీ మీంత బక్కగా ఉన్నా బావుంది అ ఫస్ట్
అదన కళలో బంగారమే నా వచ్చిందితే ఇ మా మా ఇంట్లో బంగారం ఉండేదట అది అట్లనే వచ్చింది పంచ అంటే పంచనిగా నను అట్నే ఉంచ వేరే ఆ ఉంటది కదా ఇప్పుడు ఆ ఊరి వల్ కిట్టాయిగా ఎం అతి అలా ఇయొచ్చు చోట సరే
ఆవులు ఉండటళ్ళకి అవి ఆవులు తింటాయి అని చెప్పేసి బంగారం తిట్ట వాడు ఆవిస్తాడా అంటున్నాడి ఇంకా ఈ బంగారం కావి ఎందుకు ఇస్తాడు
డు బట్ప్పు మా ఆవు తింటది నా కుడి కన్ను అదురూ తుంది అండి ఎందుకు అండి కుడికన్ను అదిరితే ఏమన్న అవుతుందా అండి మాకు అట్లా చాలా బాగుందండి మీకు వాళండి ఇంతటి తో
భయపడతారంండి ఎలా ఇంకా చెప్పకండి మీరే
చాలా మీరంటే నాక్ చాలా రెస్పెక్ట్ ఎక్కువ మీ పైన చెప్పిన పనిే చెప్పిన పని కరెక్ట్ే చేస్తారు కదా ఏ మంచిగా చేస్తారు చెప్పిన పని బరాబర చేస్తారు మళ్ళనా ఏందంటే అట్లాక్క ఇట్లాకా
అయితే చెప్పలే ఎవరి పైన